ఆ వినిపిస్తా హలో అ నమస్కారం బాగున్నారా
మ్మండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి ఇంకేంటి విశేషాలు
ఏం లేదండి ఈరోజు సండే కదా ఆ సండే కదా ఇప్పుడే టిఫెన్ అయ్యింది డిమార్ట్ వెళ్ళాలనుకుంటున్నాను
అవునండి ఏమండి ఏమేమి తేవడానికి పోతున్నారు
ఏం లే మామూలుగా ఇంట్లో సరుకు లేవు కదా కొనడానికి అక్కడ కొంచెం డిస్కౌంట్ ఉంటుంది పప్పులు ధరలు బియ్యం కొనడానికి
అవునాండి
మీరు సరుకులు అన్ని తెచ్చి ఆ
లేదండి ఇంకా వెళ్ళాలి షాపింగ్ వెళ్ళాలి ఇంకా షాపింగ్ చేయాలి పండగ దగ్గరలో ఉంది కదా
అవునా ఎక్కడ షాపింగ్ చేయాలనుకుంటున్నారు
ఇక్కడే అండి అదే వేరే వాళ్ళు చెప్పినారు ఇక్కడ బెంగళూరులో చిక్పేట ఇంకా జయనగర్ ఇక్కడ కొత్త స్టాక్ ఉంటుంది బాగుంటుంది అని చెప్పన్నారు
మ్ హు
అక్కడ చేయాలనుకుంటున్నాము మీరు బట్టలు షాపింగ్ చేసినారా
బట్టలు అంటే ఇక్కడే నేను మామూలుగా ఆన్లైన్ లో కొంటాను ఆన్లైన్లోనే తీసుకున్నాను డ్రెస్సెస్ ఆ మీరు ఆన్లైన్ లో తక్కువ కొనడం
ఆ ఆన్లైన్ లో కొనేది కొంచెం తక్కువే అండి అంతే ఆన్లైన్ పైన అంత నమ్మకం ఉండదు అందు ఓకే
అయితే మనము యూస్ చేసి ఇది వేసుకొని చూసి మళ్ళీ రిటర్న్ పెట్టొచ్చు కదా మనకి సైజు ప్రాబ్లమ్ ఉన్నా కలర్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా అందుక బెటర్ ఏమో అని నేను అట్లా అనుకుంటున్నా
ఏమో అండి ఆన్లైన్ తో పోలిస్తే అంటే అసలు ఆఫ్లైనే క్వాలిటీ బాగుంటుందని ఎప్పుడు ఆఫ్లైనే ఎక్కువ ప్రిఫర్ చేస్త స్తాము
ఓకే ఓకే అది బెటరే
ఆ
ఇంకేం పండకి ఇల్లు కడిగేశారా మీరు
ఆ ఇంకా లేదండి మీరు
ఆ మొన్న లాస్ట్ సండే కడిగేసాము ఈ సండే అన్ని పండగ సరుకులు తీసుకొని రావాలి
ఆ ఇంకా షాపింగ్ స్టార్ట్ చెయ్యాలా
ఆ షాపింగ్ ఏం లేదు బట్టలు కొనేస్తాం ద సరుకులు టెంకాయలు పండకి ఇవి మామిడికాయలు అవన్నీ కొనాలిగ ఉగాదికి
అవునవునులే మేము ఇంకా కం కడిగేది కొంచెం అయిపోయింద ఇంకా కొంచెం ఉందండి కడగాలి
అవునవును
ఆ మీర ఎలా పండగ ఎలా జరుపుకుంటారు మీరు
నార్మల్గా ఆ ఊర్కిక క
హలో
ఇ ఊర్లోనే తురునాలు కడ్లి
ఆ ఆ వినిపిస్తుందిండి ఆ వినిపిస్తు వస్తుందండి
మామిడి మామిడితోర్నల్ కట్టడంం
అవునులే ఆ
షేడరుచులు రుచులు వాడి ఆ పచ్చడి చేయడం మామిడి తీపి పులుపు అవన్నీ ఏసి తయారు చేయడం ఇంకా ఊర్లో బానే ఉంటుంది టం
ఆ ఇలాగ ఉట్టి కొట్టడం అలాంటి లాంటివన్నీ ఏం చేయరండి హలో హలో హలో వినిపిస్తుందండి హలో హలో
ఉట్టికదు కాకపోతేపిస్తుందండి హలో హలో
ఆ చెప్పండి వినిపిస్తుందండి
ఆ నాకు వినిపిస్తుంది మీరు మాట్లాడండి మీ వాయసు వినిపిస్తుంది నాకు
అంటే మా ఊర్లో అయితే ఊటి కొట్టడం అంటే వరుస అయిన వాళ్ళకి మామ అత్తా ఇలాంటి వర్స వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి రంగులు చల్లుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు మీ ఊర్లో చేస్తారా అండి
ఉగాదికి ఏమిండదు రంగులంతా హోలీకి ఉంటుంది ఉగాదికి నార్మల్ గా కోడి ఒప్పందాల సంక్రాంతి బదులు మా ఊర్లో ఉగాదికుంటుంది
ఆహా
ఆ బాగుంటా ఉంటుంది ఫస్ట్ రోజు స్వీట్ కూడా అలావన్నీ చేసుకుంటాము మళ్ళీ నెక్స్ట్ రోజు చికెను మటన్ అలాంటివి అవును
ఆ మా ఊర్లో అయితే ఉట్టి కొడడం ఇంకా ఆ స్వామిని మొత్తం అంటే ఊరు మొత్తంకి తిప్పుతారు
ఓకే ఓకే అర్థమైంది మామూలు ఆ అవునవును ఊరేగింపు మా ఊర్లోనూ ఉంటుంది నైట్కిి
అవునాండి
గుడి దగ్గర బాగా భజనలు చేస్తారు మళ్ళీ అక్కడ ప్రసాదాలు పంచు సరు గుడి దగ్గర బాగుంటంది ఊర్లో
ఎంతైనా పల్లెటూరు జీవితం పల్లెటూరు జీవితమే అండి
ఆ ఇక్కడ టౌన్ లో ఏమిండదుఊరికే గుడికి పోయ వస్తాము ఏముండదు ఇక్కడంత
ఆ అంతే టౌన్ లో అయితే ఎవరు ఎవరిక ఏం ఎక్కడి పోతున్నారని ది కూడా ఎవరు పట్టి చూరు అదే పల్లెటూరు లో అయితే అందరుూ కలిసి టెంపుల్ క వెళ్ళడం
బాగుంటుంది ఊర్లో ఇంకా మేము ఉయ్యాాల ఏస్తాము ఈ పండకి
అవునాండి
చెట్లకి బాగా అందరు ఒక దగ్గరు ఉండి బాగుంటుంది
ఓకే
మళ్ళీ నెక్స్ట్ శ్రీరామ్ నవమి దగ్గర్లో ఉంద అనుకుంటా కదా నెక్స్ట్ మంత్ అప్పుడు బాగుంటుంది రా
అవునా అండి మా ఊర్లో కూడ ఉ ఆ అవున్ అవునులే ఉయ్యల్ అంటే అదొక హ్యాపీనెస్ పాతకాలం అలా పద్ధతి అంటే ఎలా అండి మీరు అవును లే మీ ఊర్లో అంటే బా బావిల్ బావిలు ఉన్నాయ అండి
ఉన్నాయి కాకపోతే ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువ ఆ కొన్ని మామూల్గా ఉంటాయి నీళ్ళు స్టోర్ చేసుకోవడం బోర్ నుంచి కొంచెం బోర్ నీళ్ళు దాంట్లో పెట్టి నింపుకుంటారు దాంట్లోకి పోవాలనుకుంటే ఈతకి వెళ్ళొచ్చు సమ్మర్ లో ఉమ్ ఆ నేర్చుకున్నా చిన్నప్పుడు ఇక్కడంటే టౌన్ లో ఎప్పుడు వెళ్ళలేదు సిటీ లో స్విమ్మింగ్ ఫూల్ కి వెళ్ళాలి ఎప్పుడు ఎప్పుడైన
ఆ ఇక్కడ ఎంత స్విమ్మింగ్ పూల్ అయినా ఊర్లో బావిలో ఈ దినం అంత హ్యాపీినెస్ ఉండదు ఈ స్విమ్మింగ్ పూల్లో ఆ
ఇప్పుడు ఏమన్న కాయలు తినుకుంటా తోటల్లో ఫ్రెండ్స్ అంత బాగుంటారు మన చిన్నప్పుడు ఫ్రెండ్స్
ఆ ఫ్రెండ్స్ అందరుూ ఉంటారు ఫస్ట్ అది ఇక్కడైతే మనం మాత్రమే మనం సింగిల్ గా పోయి ఏం హ్యాపీనెస్ ఉండదు అక్కడైతే అందరూ మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఈత పోవడం చెట్ల ఊర్లలో ఉన్న పంట పొలాల్లో మొత్తం అన్ని కాయలన్నీ పీక్కోన్ తినడం
ఆ బాగుంటుంది ఊర్ జీవి తం బాగుంటుంది ఊరిలో పల్లెటూరు జీవితం
అంతే కదండి ఇంకేమైతే షాపింగ్ అంతా అయిపోయింది సర్కుల్ కొనేక్ పోవాలా
సరుకులే కొంచెం వేరే వాళ్ళు చెప్తారు డిమార్ట్లో కొంచెం దగ్గరే రేట్లు కొంచం తక్కువ ఉంది ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అని చెప్తున్నారు
అవున
కొనాలి బాటిల్స్ ప్లేట్ సో అవి కొంచం పండక్కి కొత్త వాస్తులు కావాలి పూజకి
అవున్ యా ఇప్పుడు ఆన్లైన్లో ఏమనా మీరు కొన్నా అంటున్నారు కదా ఆన్లైన్ లో ఇప్పుడు ఏమన్నా అంటే డిస్కౌంట్ అల ఉన్నాయా
పెద్దగా డిస్కౌంట్ ఏమి లేదు కాకపోతే కొంచెం ఆన్లైన్ లో మనకి ఏం సేపు గానీ కొంచం నిదానంగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అన్నట్టు ఆన్లైన్లో ఆ మళ్ళీ షాప్క్ పోయి అది కొన్నిసార్లు నేన్ అట్లే చేస్తాను ఆన్లైన్లో దొరకనప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకుంటాను
అవునవున్లే అదే ఇక్కడ కూడ వేరే వాళ్ చెప్ినారు
ఓకె
చిక్పేట్ లో మీరు వెళ్ళార ఎప్పుడైన చిక్పేట్కిి
వెళ్ళాను కాకపోతే నాకేం పెద్దగా నచ్చలే ఇక్కడ కూరగాయలు ఉంటాయి గాని బట్టలు ఏం పెద్దగా కొనలేదు అక్కడ మామూల కాష్టే అనిపిస్తుంది నాకి
అవున
చిక్ పెట్ కొ కొనొచ్చు జయనగర్ ఫోర్ట్ బ్లాక్ అక్కడ
మ్మ్ అక్కడ అదే నేను కూడా వెళ్ళాను ఒకసారి క్లాత్ బాగుంటుంది కానీ లో కాస్ట్ ఏ కొనచ్చు
కాకపోతే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు మనకి ఏమన్నా ఇయర్ రింగ్స్ చైన్స్ అలాంటివి మ్యాచింగ్ కావాలన్నా అక్కడ కంటే ఇక్కడైనా నార్మల్ గా కొనచ్చు
ఎక్కడండి
మామూలుగా మనం ఉండే దగ్గర స్ట్రీట్స్ ఎక్కడైనా బెంగుళూరు లో ప్లేసెస్ మామూలు స్ట్రీట్ షాపింగ్ అయినా బాగుంటుంది
అవునవునండి అందరూ అంటారు కదా బెంగుళూరు లో అంటే చీప్ కాస్ట్ హై క్వాలిటీ అని
మ్మ్ హ్ క్వాలిటీ కొంచెం పర్వాలేదు మన రేటు తగ్గట్టు బాగుంటుంది
అవునా
బట్టలు కొంచెం పర్వాలే తీసుకోవచ్చు
అవునవునండి
కొన్ని కొన్ని దగ్గర
ఇంకేమండి మీరే పండుగ రోజు ఆ మల్లేశ్వరం ఆ విన్నానండి అది కూడా ఇంకేమండి మీకు వంటలు చేయడం వచ్చా
మీ వొళ్ళు మీకు పండుగ కి తీసుకున్నారా మాములుగా మేమ్ స్వీట్
ఆ చెప్పండి
మామూలుగా స్వీట్ అంటే కుళాలు చేసుకుంటాము ఓలిగలు
ఆ ఆ
మ్మ్ మా
ఏది ఇష్టమండి మీకు మీరు మామిడి పచ్చడి చేస్తారా అది
ఆ అది చేసుకుంటాము మళ్ళీ మామిడికాయ సీజన్ కదా ఊర్లో ఎవరో ఒకరు ఇస్తుంటారు తోటలోనే ఉన్నాయి రెండు చెట్లు
ఆ
అవి మామిడి చెట్టు మామిడికాయ పచ్చడి బాగుంటుంది ఇంకొకసారి మామూలుగా డే టైమ్ లో ఉప్పు కారం వేసుకొని తింటా ఉంటాం మామిడికాయ తెచ్చుకున్నప్పుడు
ఆ బాగుంటాయి అవునండి అంటే ఆ మీరే చేస్తారా పండుగ రోజు మీ ఇంట్లో వాళ్ళు చేస్తారా
కలిసి చేసుకుంటాం ఒకరో ఓ పని
అవునా
మ్మ్ ఒకరే అంటే కష్టం కదా లేచి పొద్దున ముందు రోజు ఇల్లంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటాము మళ్ళీ పేడను నీళ్లలో కలిపి చల్లి ముగ్గు వేసుకోవాలి
అవునవును అంటే మీకు పశువులు ఉన్నాయా అండి
ఉన్నయ్
ఆ అవునవును ఇంకా అయితే మీకు పేడ ఎక్కడ తెచ్చుకోవాల్సిన పని లేదు పోవాల్సిన అవసరం లేదు
తవుడు ఇప్పటికి పల్లెటూరు లో బాగా ఆ పేడ వాడుకోవచ్చు ఇంకా పాలు ఫ్రెష్ గా దొరుకుతాయి ఏమి నీళ్లు కెమికల్స్ ఏమి ఉండవు ఇక కెమికల్స్ అంత
అవునవునండి పల్లెటూరు అంటేనే ఫ్రెష్ స్వచ్ఛధనం
మ్మ్ బాగా హ్యాపీ జీవితం అక్కడంతా ఇక్కడంత టెన్షన్ లైఫ్ పొద్దున పోవడం రావడం అన్ని టెన్షన్ ఇక్కడ సరుకులు సరిగ్గా ఏం దొరకవు వస్తువులు.
ఆ ఏమి కొనాలన్నా అన్ని రేట్లే.
ఆ అవునండి.
ఆ
ఇంకేమండి విశేషాలు తిన్నారా ఇప్పుడు?
ఆ తిన్నామండి మీరు
ఆ తినేసాం స్నానం చేస అయిపోయింది, కొంసేపుంటే చూడల ఎండలె ఎక్కువగా ఉన్నయి.
ఆ
సరే అండి మళ్ళీ ఎప్పుడే నాకు బిజీ ఖాళీగా ఉన్నప్పుడు కాల్ చేయండి.
సరే అండి
మట్